హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నాకు రింగ్ రాలేదే రింగ్ అవ్వకుండానే ఎత్తాను ఫోను
ఏమో అండి వచ్చింది ఎత్తాను
ఉహు భోంచేసార
ఆ తిన్నా ఇప్పుడే తిన్నాను
అహ
మీరు తిన్నారా
ఆ తిన్నాం అండి
ఆ ఏం తిన్నారు
మాది ఇవాళ ఫిష్ కర్రీ అండి
ఆ
ఫిష్ కర్రీ
ఆహా
మ్మ్ మీది ఆ అవునండి నేనే చేశాను
పులుసా లేకపోతే ఫ్రై ఆ
పులుసు పులుసు ఫ్రై రెండు
ఆహా రెండు చేశార
ఉను
అవున
మీదేం కూర
మాది రసమను
మ్మ్ ఊహు మ్మ్ మీరే వండుతార
లేదు ఈ రోజు బయట తెచ్చుకున్నా
బయట తెచ్చుకున్నారా
ఆ రోజు ఇంట్లో ఏం తింటామని
అవునా బయట బాగుంటాయా మరి టేస్టు
ఆ మనకి ఇంట్లో కన్నా బయటే బాగా నచ్చుతాయి కదా
అయ్యయ్యా మ్ ఇంట్ల అంత కష్ కష్టపడి వండితే నచ్చవా అండి మీకు?
ఆ రోజు ఏం తింటామండీ అప్పుడప్పుడు బానే ఉంటాయి గానీ,
ఆహా
ఉ
ఇంకేంటండి మరి ఫ్యూచర్ ప్లాన్స్
ఏ ఏముందండి గో విత్ ద ఫ్లో
గో విత్ ద ఫ్లో
మ్ మా ఇంటి పక్కన బిర్యానీ హోటల్ బెట్ పెట్టారండి ఏం స్మెల్ వస్తుందో అసలు
ఓసారి టెస్ట్ చెయ్యకపోయినారా
మ్ తెచ్చుకోవాలి ఒక రోజు
మ్
మ్ ఇక్కడ తాజ్ హోటల్ దగ్గర కూడ ఎంత మంది ఉన్నారో నిన్న సాయంత్రం. మ్ నిన్న సాయంత్రం బయట తిన్నప్పుడు చూసా ఓ అసలు ఆ జనాలు వామ్మో
ఓపనింగ్ ఆ
ఆ నిన్నె ఓపెనింగ్.
ఆహా
మ్ ఇక్కడున్న జనాలు అంతా అటు ఎళ్ళిపోయారు నిన్న అసలు ఇటు లేరు
అవునా మ్
ఇప్పుడు ఇంకోటి పెడితే ఇంక అక్కడికి ఎల్తారేమో మళ్ల
హుం అంతేగా మరి జనాలకి కొత్త కొత్త టేస్ట్ కావాలి మ్ క్వాలిటీ చూడట్లేదు ఇప్పుడు
మ్మ్ అంతే
మ్ ఎక్కడ తక్కువకి వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు.
మ్మ్
మ్ ఇంకా ఏంటండీ సంగతులు ఇక్కడ ఒక పక్కన రోజు మంచి మంచి స్మెల్ వస్తది అనమాట
ఆ రోజు దాన్ గోలు దాంతో గోలు కూడా వచ్చుద్దండి
ఆహా మ్ కంప్లైంట్ పెట్టక పోయారా
ఆ మాట్లాడతా అని అన్నారు మరి ఇంకా మాట్లాడలేదు అనుకుంటా ఎల్లి
ఆహ మ్
ఏ మాట్లాడిన ఏం తీస్తాడు ఇంకా వాడి బొంద ఏం తీయడు అయన్నీ బోట్లెసి మొత్తం ఫిక్స్ చేసాడుగా
మ్ హు మ్ అంతే అవ్వదు. ఇంక ఆళ్లకి అది రోజు పని జరుగుతా ఉంటాది కదా
అంతె
మ్
మనం కోసం వెయ్యకుండా ఏం ఉండడు ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన
అంతేగా మ్
అంతే ఇంకా చెప్పి వేస్ట్
అంతే అంతే ఈ హాటల్స్ బాగా ఊ ఈ హోటల్స్ ఎక్కువ అయిపోయినట్టున్నాయి బాగా ఇటు వైపు
ఆ అసలు ఎన్ని ఉన్నాయో మొన్న మనం అనుకున్నాం కదా అదేంటి తాజ్ హోటల్ కి బిలాల్ కి తర్వాత తాజ ఒకటే అని చెప్పి మధ్యలో ఇంకో హా ఇట్ల ఉంది నిన్న చూసా చిన్నది బేకరీ పెట్టారే బేకరి కి లెఫ్ ఒకటి ఉంది రైట్ ఒకటి ఉంది ఆ అవును
ఇక్కడ దగ్గర దగ్గరలోనే ఒక పది పదిహేను హోటల్స్ ఉన్నాయి ఇంటి చు త అయితే ఊ తినే వాళ్ళైతే పండగే పండగ వాళ్ళకి
అంతేగా
ఉహు రోజుకు ఒక హోటల్లో టేస్ట్ చేయొచ్చు బిర్యానీ
అహా
ఉ మీరు తెచ్చుకోరా బిర్యానీ
ఆ తెచ్చుకుంటమండి అపుడప్పుడు
ఉహు ఉ రేట్ ఎక్కువ ఉంటదా రీజనబుల్గానే ఉంటదా
ఆ రీజనబుల్గానే ఉంటది
ఉహు ఉ
మీరు మీరు తెచ్చుకుంటారా బిర్యానీలు
ఆ తెచ్చుకుంటాం
ఊ
ఉ ఉ తెచ్చుకుంటాం బిర్యానీలు మా ఇంటి దగ్గర కూడా చా చాలా ఉన్నాయి బిర్యానీ ఆర్డర్స్
ఉహు ఇంకే పండగ అయితే చక్కగా
ఉహ్ అవును
ఇంకేంటి సమ్మర్ సీజన్ లో ఎక్కడకి వెళ్లేదా
ఎక్కడికి వెళ్ళలేదండి మొన్నంత మా మ ఇంట్లోనే అయిపోయినాయి
ఉ హు హాలిడేసంతా అక్కడే ఉన్నారా
అవునవును
ఊ ఏ ఊరకండి అమ్మమ్మోల్ది
ఇక్కడే అండి గుంటూరు
ఉహు ఉహు అడగద్దు ఇంకే మరి ఊ
మీరెక్కడికైన వెళ్ళారా
మేము వెళ్ళలేదండి ఎక్కడికి మేం ఇంట్లోనే ఉంటాం ఏడకి వెళ్తాం ఊ ఇంట్లోనే
ఊ చుట్టాలు ఎక్కువ ఉంటే వెళ్లొచ్చండి మనకేమో చుట్టాలు తక్కువ
ఆ అవును
ఉన్నోలేమో తిన్నగ ఉండరాయే
హా అవును ఎప్పుడు అండ్
ఏం చేస్త్నారండి మీరు?
ఏం చెయ్యట్లేదు ఎందుకు ఆ హలో
ఎం చెస్త్నారు మీరు తపాలాల్ సౌండ్లు వస్తున్నయ్
తపాలాల్ సౌండ్ ఎక్కడ కాదండి మా ఇంటి ఎనకాల
ఆహా మీ దెగ్గెరె వస్త్నట్టు విన్పిస్తున్నాయండి గట్టి గట్టిగా
అవునా నేనేం చెయట్లేదండి కూర్చున్నా ఖాళీగా
ఊహూ ఇంకా మీరేం చేస్తున్నారేమో అన్కున్నా?
ఆహా లేదు లేదు
ఉమ్
ఉమ్ ఇంకేం మరి?
ఏం ఉన్నాయండి చెప్పాల్ మీరే? ఏన్ పచ్చళ్ళు పట్టారా మరి ఈ సీజన్ లో?
ఈ సీజన్ లో ఆవకాయ పచ్చడి పట్టానండి
ఆ మీరా అండి
ఆ నేనేనండి మా అక్కయ్ దగ్గర నేర్చుకొని పట్టానన్ మాట
ఆహా
ఊహు మామూలుగా అయితే నేను అసలు పచ్చల్లు పట్ను. ఊ పచ్చలెక్కువ పట్టన్ నేను మా అమ్మోల్లే ఇస్తా ఉంటారు.
ఊ మీకు రాదా అండి పట్టడం
రాదు
ఊ హు
ఉమ్
నేర్చుకోవచ్చుగా అండీ
నేర్చుకునే అవసరం రాలేదండి నాకు మా అమ్మోళ్ళు, మా అక్కాయ్ లు, మా చెల్లెళ్ళు ఇత్తారు
అబ్బొ! అసలు మీ పని బాగుందిగా?
ఉమ్
ఊ
అది అందుకని ఇంకా నేను నేర్చుకోలేదు రాదు ఊ
రేపు మీ పిల్లలకి ఎవరు ఇస్తరండి మీకు రాక్పోతే
మా పిల్లల్కా మక్కాయ్ ఉంది కదండడి మక్కాయ్ కి అప్పజెప్
మీ పిల్లలకి కూడా మీ అక్కయ పెట్టాలా అండి
అంతే అండి మరి నాకు అళ్లాట్లు అలవాట్ చేసారు నేను అట్లాగ అలవాటు అయిపోయాం
ఆ చెరిపోయింది
ఉమ్ అండి సంగతులు
ఉమ్ ఏం
ఇకేంటండి లేదండి సిన్మాలు ఎక్కువ చూడం ఎక్కువ సీరియల్సే చూత్తా ఉంటాం టీవీలో ఖాళీగా ఉన్నప్పుడు
ఊహు ఏం సీరియల్స్ చూస్తారండి?
చూస్తాం మా ఛానల్లోయి మాతాన్ మా టీవీ లోయి
ఊహు
ఓ నాలుగైదు సీరియల్స్ ఫాలో అయిపోతా ఉంటాను రోజు.
ఓహో ఉ
అయ్యే టైం పాస్ అనమాట ఇంకా
అంతే ఏదో ఒకటి టైం పాస్కి
ఉమ్
ఆ
అవును కటు మీరేం చూడలేదా సినిమాలు
నేన్ చూడలేదండి చూడాలి ఇంకా నేను సిరీస్ చూస్తానండి ఎక్కువగా సినిమాలు చూన్ను.
ఆ ఓటిటిలు అవి చూస్తారా
ఆ అవుకా
ఉహో
ఆ
సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటారా అండి
ఆహా అవసరం లేదండి కొన్ని ఉంటాయ్ కొన్ని వెబ్సైట్స్.
ఆ
వాటిలో ఫ్రీగానే వస్తాయి
అవునా ఉహు
అవున్
ఉ ఏమో నేను చూనండి అవన్నీ నేను టీవీయే చూస్తా ఎక్కువ.
ఉ అదేలే
టీవీ ల్యాకపోతే ఫోను
ఆ హో
ఉ
ఫోన్లో ఏం చూస్తారండి
ఫేస్ బుక్ చూస్తానండి బాగా
ఆహో
ల్యాపోతే వీడియో గేమ్స్ ఆడతా ఫోన్లో
గమ్స్ ఆడతారా మీరు
ఆ ఆడుతంగా క్యాండీ క్రష్ బాగా ఆడతాం క్యాండీ క్రష్ ఆడతాం అంటే
ఆహో ఓకే ఓకే
ఉ సరేనండి అయితే ఉంటాము
ఆ సరే అండి
ఆయమ్మ రెండు కాల్